ఓ ఓకే
ఆ పెళ్లిి సంబంధం ఏమైంది అమ్మాయిలది
అమ్మయిలది ఆ
అదే పెళ్లి అయిందా అమ్మాయి కీ పెళ్ళి అయిందంట కదా ఎట్లా జరిగింది పెళ్ళి
అయింది పోయినేలనే అయింది
పెళ్లికి
ఏళ్ళిన ఏళ్ళిన బా జరిగింది
పెళ్ళి
బా జ్
నేను కూడా ఒక అబ్బాయి వే ట్టిన కదా ఆ అబ్బాయి పెళ్లి ఈరోజే నీకు చూడమని చెప్పిన కదా స్ సంబంధము ఈ రోజే చాలా అంటే చాలా గ్రాండ్గా జరుగుతుంది నేనే వెళ్ళలేదు
ఉమ్ హు హూ
పానం తీసంది పరన్ టే మంచి సంబంధం కుదిరింది అబ్బాయికి ఫుల్లు
నేను చూసిన అమ్మాయి ఏమో ఆ బాగుంన్ ది కాని కొంచెం పేద అమ్మాయి
వా రోజులు పెళ్ళిళ్ళు అంటే బంధువులు చుట్టాలు పది రోజ్
ఉమ్ పదిహేను రోజులు దా నుండే హడావిడి హడావిడి ఉండేది వాళ్ లు వాళ్ళు ఒక చేయి ఇలోక చేయి పనులలో మం చిగా హెల్ప్ చేసుకునే వాళ్ళు మంచిగా కలిస్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు అది ఎంది అసలు లేనే లేదు
ంతో సంబరం సంతోషం అ నిపించ్చేది
అనిపించేది ఇప్పుడు అసలు ప్రేమలు లేవ్వు ఏం లేదు ఉం బాగుంటుండే
ట్టుంది ఇంటి ముందుట మంచి పచ్చని పందిర్లు బంతి పూలతోని తోరణాలు కాడుతుండే ఇప్పుడు ఇల్లుొ ఒక కాడ పెళ్ళొ ఒక కాడ
పెళ్లి ఒక కాడ కరెక్ట్ ఇల్లు ఒ క్క కాడ అయింది పెళ్లి ఒక కాడ అయింది ఫష్ ట్ ల్నిమో ఇంటి ముంగటనే పందిరేసి ఇంటి ముందే చెయాలి అని ఉండే
అప్పుడు బందువులు చు ట్టాలు కూడా ఎంతో చక్కగా వచ్చి రాన వాళ్ళ ముందే వచ్చి
ఆ కలిసిమెలిసి వసే వాళ్ళు ఇప్పుడు ఏంది రేపు పెళ్ళనంగా వస్తండ్రు అట్లా రై ఇగ రెడీ అయి వస్తు స్తుండ్రు ఆ అక్షంత పెళ్ళిళ అక్షంతలు అవి వేసి తిని వెళ్తుండ్రు అంత హడావి
తినుడు హడావిడి లేదు ఆ సంతోషం లేదు సంబరం లేదు ఏమి లేదు వచ్చినమా రెండు సెల్ఫీ వెళ్లి తీసుకున్నామా పోయినామా అంటే ఎంత దగ్గర చుట్టాలు
అవును హలో హలో
రబ్బ పెళ్ళిల్లాలా
ఆ అవును ముందులాగా ప్రేమ లేవ్వబ్బా తోబుట్టులలో ప్రేమలు లేవు తగ్గి పోయినాయి ప్రేమలు
ప్రేమ లేవుస పక్కన కూర్చొని ఉన్నా కూడా ఎవ్వరి ఫోన్లు వాళ్ళు సెల్ఫీలు ఫోటోలు అంతే పెళ్లికి పోయినా మా ఒక ఫోటో ఫోటో దిగినమ్మా స్టేటస్ పెట్టినమా అంతే వచ్చినమ్మా నాక్ తెల్సి స్టేటస్ లో కోసమే పెళ్ళిళ్ళు అంటే తిరుగుతలేద అబ్బా ఆ పిలా కోసం కాదు పిల్ల గానీ కోసం కాదు బంధం కాదు బంధుత్వాలు లేదు, ఆ నలుగుతారు మాట్లాడద అమ్మో చక్కగా కలుస్తారు మన వాళ్ళు అన్నది ఎవ్వరు వెళ్ళట్లేదు
ఒకప్పుడు ఎంత మంచి ఉండే కుటుంబం అంటే అప్పు ఇప్పుడు టీవీలు లేకుండా సెల్లులు లేకు డే ఆ తల్లిదండ్రులే తోని పిల్లలు మంచిగా ఉండే వాళ్ళు చుట్టుపక్కల కల వాళ్ళతోనే సాయంత్రం పనంత అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్ లో అందరు కలిసి మా మాట్లాడుకునే వాళ్ళు పిల్లుతో ఆడుకు కునే వాళ్ళు అట్లా ఇట్లా మంచి ఉండే అది ప్రేమ ఇప్పుడు ఏంది సెల్లులుయినా, ఎవరి సెల్లు వాళ్ళకే, ఎవరి రూమ్ లో వాళ్ళే చూసుకున్నాడు టీవీలా టీవీలు ఉన్నా కాని టీవీలు చూటం లేదు ఎవరి సెల్ ఎవరి తెల్లు వాళ్ళకు ఎవరు రూములలో వాళ్ళే ఉంటారు ప్రేమలు తగిపో
ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా చేస్తేనే కానీ చేస్ ఇ మంచిగా చేస్తున్నారు అబ్బా హల్దీప్ ఫంక్షన్ అని మెహందీ ఫంక్షన్ అని ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ అని బాగా వేస్తున్నావు ఇక అప్పుడు మనకు హల్దీ అని అంటే ఏదో అట్లాగాని
చేసిండ్రు మనప్పుడు కూడా కాకపోతే, ఇంట్లోనే చుట్టుపక్కల వాళ్ళొచ్చి ఒక ఐదుగురు అట్లా పసుపు రాసేవాళ్ళు
అంతేగాని ఇగ ఇప్పుడు పెళ్ళి కంటే ఎక్కువ హల్దీనే ఫంక్షన్ అయితంది కానీ మంచిగా ఉండాంది. ఆ మొన్న మావోళ్ల ఫంక్షన్ కూడా పోయినా అయితే హల్ మస్త్ అంటే మస్తు ఉండె గోరంగా ఆ పెళ్ళి నాకు నార్మల్ అనిపిచ్చింది. హల్దీ ఫంక్షనే అవును ఎంగేజ్మెంట్ కరెక్టే.
ఎంగేజ్మెంట్ ఒకటి గ్రాండ్గా చేత్తండ్రూ హల్దీ ఫంక్షన్ అండ్ పెళ్ళి. ఈ అప్పుడు మనప్పుడు అంటే హల్ది ఫంక్షన్ లేకుండే ఇక పసుపు రాసే వాళ్ళు ఒక ఐదు రోజులు దాకా ఇగ ఎంగేజ్మెంట్ అంటే
అందరు ఎల్లుళ షాపింగ్ కి వెళ్ళుడు అందరు కలిసిమెలిసి దగ్గరుండి చీరలు తీసుకు కున్నాడు బట్టలు తీసుకున్నాడు మంచి చ ఉంటుండయి ఇప్పుడు అన్ని ఆన్లైన్ అప్పుడు పెళ్ళి అంటే ఎంతో సంతోషం అనిపించేది హా ఆన్లైన్ లో నే కుంటాళ్ళు
కూచున్న జాగాలో ఇది బావుందా ఇది బావుందా ఇది ఆర్డర్ చేద్దామా ఇది ఆర్డర్ చేద్దామా
అవును అహ్ హపెళ్లిి చూపుల నుంచి స్టార్ట్ పెళ్లిి చూపు ప్పులు వార పూజా పూలు పనులు పెళ్లీ మళ్ళా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఇస్తారు అన్ని సాంప్రదాయాలు కూడా పెళ్ళి వేరే ఉంటాయి అబ్బా
లేదా ఎవరి సాంప్రదాయం వాళ్ళకి వేరే
అవును మన దగ్గర ఉండేటివి కొన్ని వేరే దగ్గర వేరే వేరేగా వేస్తా ఉంటారు
చేయవును
వెళ్ళినావా ఈ మధ్య ల ఎవరైనా పెళ్లి కి
ఊ వెళ్ళిన ఈ రోజు కూడా ఉంది ఆ ఈ రోజు కూడా ఒక పెళ్లిి ఉంది కాక కాకపోతే నేను వెళ్ళలేను ఇక మా ఆయన వెళ్ళిండు
ఆ అవును ఆ ఈ రోజు చాలా పెళ్ళిళ్ళు ఉన్నయి ఇయాల చాలా మంచి రోజు అంట నాకు చెప్పిన కదా మాకు కూడ ఒక పెళ్ళి ఉన్నదని కాని వెళ్ళలేదు నేను రిసప్షన్ కన్నా వెళ్ళాలి ఆ
మాకు కూడా పెళ్లి ఉండేగాని నేను వెల్లెలె నా కూడా దగ్గరనే చెప్పిళు కానీ వెళ్ళాలె పెళ్ళిళ్ళలకు ఆ లేదు ఇంకా తినాలె వంట పప్పుచారు జెసిన
పప్పుచారు జెసినవా నేను తోటకర ఏ ృష్ణ ఈ ఎండకాలం కద తోట కురనె ఎక్కువ తిన ఉయితే అ వే కూరగానే ఉంది
ఎ ఇప్పుడు కూరగాయలు కూడ అంతె టేస్ట్ కనిపిస్తలేవు
కదా అప్పుడు ఉన్నట్ కూరగాయలు టేస్ట్ ఉంటలే అవంతా మందులు కొడతలు బాగా అసలు ఒక కదా నూనె తోని టేస్ట్ అనేది అసలుకే రాదు ఒకప్పుడు తోట కూర అట్టిగా ఉడకబెడితే పోపయ్యకుండానే ఎంత మంచి వాసన అసలు అట్టిగా తినే దాన్నబ్బా నేను తోటకూరవ పోపు కూడసం ఉడిగేది ఉడికేటప్పుడు ఇట్లా తీసుకొని తినదాన్ని ఆకులాకులు ఆ టేస్టూ మళ్ళ చిక్కుడుగాయ
చిక్కుడు కాయ అయితే ఎట్ల
జీవితంలొ దోరుకుతలేదు ఆ చిక్కుడుగాయి తోట కూర టేస్ట్
ఆ చిక్కుడు చిక్కుడుగాయ టేస్ట్ అయితే అస్సల్ లేదు నేను మొన్న తోట కూర చేేసినబ్బా చేస్తే అస్సలు అం ఇంత మంచిగ చేసిన అన్ని వేసి పచ్చిమిర్చి టమాట ఉల్లిగట్ట అవన్నెసి మంచిగా చేసిన అయినా టేస్ట్ లేదేదో అంత
కదా సప్ప సప్పగా నీళ్ళ సల్లి సల్లి సల్లి అది సప్పగా అయితందబ్బా అదే కదా మందులు కొట్టి ఇప్పుడు ఎంత ఫ్రెష్ది వండినా అట్లనే ఉంటాంది. తోటకూర చిక్కుడుకాయలు టేస్ట్ ఉంటలేవు మంచిగా ఒకప్పుడు ఇట్లా ఏంప అట్లా వండుతే ఎంత మంచిగా ఉంటుండే కాకరకాయ కూర ఇవన్నీ బాగుంటుండే గానీ ఇప్పుడు ఆ టేస్ట్ లేవు నువ్వు నూనె వేయి ఇంకా అన్నీ వేసినా కూడా ఉంటలేవు